హలో
ఎట్లా ఉన్నయన్ని టేస్ట్
హ సే మను అంత కష్టపడాలిసినవసరం లేదు ఫోన్ దాన పెట్టు అయిపోతుది హలో హలో హలో హలో హలో
ఏమైంది
ఏం చేస్తున్నావ్ హలో మాట్లాడు మమ్మీ నాకు అర్థంమైంది ఇప్పుడు నేను మాట్లాడేది మా మమ్మీ కినబడతలేదు ఆడ స్పీకర్ లేదు లేదు సూపర్ ఆస ఏంటి ఫోన్
హలో మైక్స్ంగ్ వన్ టూ త్రీ ఫర్ సిక్స్ హ చెప్పే
మమ్మీ ఆడుంది ఇప్పుడుసెలు ఇపుడు ఎవరితో మాట్లాడు
ఒసేయ్ చెప్పే
ఆ హాస్ని చెప్పు హస్మి తిన్నాం హాస్ని కార్తీక్ మంచిగా ఉన్నాడా ధనంజయ మంచి చున్న బుడ్డి మంచి గా ఉందా మేము
చెవి దగ్గర పెట్టుకుంటేనే ఎనపడతాది అది ఇది అయిపోతే ఏం రాదా
ఊ ఇంకా ఏం చేస్తున్నావ్ హస్నీ తిన్నావా
ఏం తెలీదు ఇంక ఏం అర్థం అయితలే ఛార్జింగ్ లేదు ఇంకా ఛార్జింగ్ పెట్టియి ఏం చేయలో అర్థం కావట్లయితే బోర్ కొడుతుంది నువ్ ఎందుకు ఫిట్టింగ్
ఏందో హసిన బోర్ కొడుతుంది నాకైతే అసలు ఏం అర్థం అయిత
ఎబ్తి కప్ప అంతా మనకైతే ఒకటి కూడా సెట్ అయ్యలా లేదు
నిజంగా సెట్టుగాయేలా లేవు ఏం చేయల్లీ ఇంక
హమ్
సో ఈ మధ్య ఒకటి గుడ్ డేస్ స్ప్ ఏదో లిక్విడ్ వచ్చింది తెలుసానికి
ఆ తెలుసు తెలుసు తెలుసు బట్టల కన్నే ఇద ఎకా
అవునా నాకు ఏం అర్థం అయితాలేదే మీరే తినండి వద్దు నాకు చెప్పు అమ్మ ఏం చేస్తున్నావు
పేడ చెప్పినా కదా పేడ గంజు
పేడ గంజ్ అవునా బరలేది పక్కకు రెండు ఉన్నాయి కదా అదా అ దాన్వేగ అదా పేడ గంజి
చీ చీ చీ ఆ పేడ కాదు వేరే పేడ
నాకేవో డౌట్ కొడుతుందిలే ఆ పడే పెట్టుకొనట్లు ఉన్నావు
నువ్వేం పెట్టుకుంటే అది పెట్టుకుంటా నేను ఇప్పుడు సడన్ గా వంశీ వస్తే
వంశి వస్తేనా ఎమ్ నాకైతే తిట్లైతే తప్పవు కదా
ఆ
నాకైతే తిట్లయితే తప్పవు కదా తిట్ల అయితే తిట్టించుకుంటా ఫస్ట్
ఎందుకు తిడతాడు
ఇల్
కోపం మొత్తం వస్త్ సార్ కలిస్తే తీస్కోడా ఎవడైన గాని
కా
జుయి జుయి అనింద్ ఏం అనిందిరా నీకు జూయి జూయి ఇప్పుడు ఏమని వస్తుందో చూసుకో అదే అగేలే కరెక్ట లే కరెక్ అంతేలే కాల్ ఇన్ పోగ్రెసే ఏ అంటే వర్క్ వచ్చినందుకు కానీ ఈడ కపుల్స్ ఉన్నారు శ్రేయా ఆడ కు స్తుంది
నవదీప్ లేడా
ఊ అది ఆ మీ హని కూసిందిరా ఈడ
ఆ వాళ్ళ ఎలుగు బం టి
ఉ ఉన్నారు వాడు కూడా
హ
హు
నిద్ర వస్తుంది పడుకుంటే ఏమో
ఊ
పడుకుంటే నిద్ర వస్తు
పడుకుంటే నిద్రవస్తు నా పండు కో మళ్ళీ ఇదొకటే మాట్లాడు నాతో
ఆ
వినయ్ వినయ్ కిందన్నాడు
వినయ్ ఎవరు
ఎవరో వినయ్ నాది వాళ్ళ ఫ్రెండు వినయ్ అన్న అంతే నేను
అట్లా ఈశ్వర్ ఎప్పుడ కాలేజ్ ఏ
ఈశ్వరా నెక్స్ట్ మంత్ ట్వ నెక్స్ట్ మంత్ సిక్స్త్ వస్తాడు
ఆ ఆర్డర్ ఎప్పుడు వస్సది ష్ ధర్గే
హ ఆడ్రా ఫస్ట్ డే రోజు బు పిచ్చేక్పోళ్ళ అప్పుడు ఇచ్చేస్తా వాళ్ళ ఫ్రెండ్ కి
ఈమ్
ఆ తిన్నవా కింద అబ్బాయిలు మాత్రం బ్యాడ్ బాల్ తో బాల్ ఆడుకుంటరు.
చూలేదే ఇప్పుడు లేసే ఓపిక కూడా లేదు.
ఏం లేత్తరు పండుపోయిక ఇంగ ఎంత సేపుంధబ్బా ఇంగ ఐదు నిమిషాలు అయి పెన్నే
ఐదే ననే
ఆ మరి ఇంకా ఐదు నిమిషాలు మాట్లాడాల
నాకు ఎనబై రూపాయలు వస్తదా ఇప్పుడు
ఆ నీకిఏనబై
నిజంగనా
నిజమే ఇప్పుడు అంటే టాస్క్ అంత అయిపోయిన తర్వాత అడుగుతారు ఆడైతే
స్క్ అంతా అంటే నేను ఇరవై మందికి ఫోన్ చేయాలా ఇరవై మంది నాకు ఫోన్ చేయాలా ఇప్పుడు
ఉ వాళ్ళు చేసినా చేయకోకుండా సంబంధం ఏం లేదు. నువ్వయితే ఇరవై చేయాల
ఆ ఉదయ్ ఎట్ల ఉదయి
ఎట్లా ఉదయ్ అయ్యా
నాకు టాస్క్ రాలేదింగజ్ చేయడానికి
వస్తాది ఒక వన్ డే టైమ్ పడతాది. నాకు తెలిసి రేపు మధ్యాహ్నానికి వస్తాది.
ఈరోజు సాయంత్రం అయింది మధ్యాహ్నంగాదు.
ఆ అదేలే రేపు వస్తతాది
ఆ
ఉమ్
ఈ అపేక్షను చెప్తుంది అలామ్మతో మళ్ళా చెప్ తుందేమో అప్పులుది
ఊహ్మ్
ఉమ్
ఉ అంకుల్ చెక్కా ముక్కలువేసుకున్నాడు.
ఏంటి
అంకుల్ చెక్కా ముక్కలేసుకున్నాడు.
చక్కల గిలిగిల్లే చక్కల గిలిగిల్లే అది చక్కల ముక్కలు చ చెక్కాలవంగం ఇంగా
బే బే ఆంటీ అంకుల్ ఇక్కడ రా ఈడ ఉన్నారు
ఆ ఏం చేస్తున్నారు ఆంటీ అంకుల్
అంతకు వాడేమో కాలుపుతున్నాడు అది కూచొని ఉంది పక్కకి
అయ్యో మీరే కూర్చోపెట్టుకోవాల్సింది మంచిగా ఉండేది
తూ తూ అలర్జీ మనకు పగతతే మన మనమేం చేసేది మళ్ళ
నా లో నే పొంగేను నర్మదా
అందట్లో మారేను ఋతువు ఋతువులా పిల్లా
నీ వల్లా ఆ ఏమన్నావో
వద్దద్దు
దో నేను ఒకల్లిరి నేను ఒక లైన్ బర్
ఏడేడు జన్మ ఆ సరే
ఏడేడు జన్మ మళ్లకి
కావాలి నువ్వు
నన్ను వదిలి వెళ్ళనని ఇయ్యుమాట ఇవ్వు
వదిలేదే లేదింకా కడదా
ఊపిరి వదిలే దాకా
ఎవదిలేదాకా
ఒట్టేసి చెబుతుంది నా చేతుల్లో రే కా
నా చేతుల్లో రేఖలే లేవు ఓ
ప్రేమలో కొత్త కోణం చూస్తున్నా
ప్రేమలో కొత్త కోణం ఆంటీ అంకులు చూస్తున్నారు
ఎందు కట్లా చూస్తున్నారు ఎంతసేపు అయ్యిందీ
ఇప్పుడు ఒక ఏడు నిమిషాల పది సెకండ్లు అయ్
ఉమ్మ్ ఇంకా
ఉమ్ ఒక మూడు నిమిషాలు చేస్ యే అయిపోత్ నా తెలిసి మీ మౌనికా నా అక్కడ కాదులే
హు
కిందనే ఎవర్ లేరు ఎందుకో హుమ్
అమ్మో నీకు వామ్మో వామ్మో నీతో కిందికో మీదికో
సరే మమ్మీ
నిద్రొస్తుందే హె
ఉమ్ ఇంకా ఎం టీస్
టు డు మీకు రెమిడియన్ ఇస్ షెడ్యూల్ వచ్చిందా
రాలే ఇంగా
ఎప్పుడొస్తాది
తెలీదు చూడలేదు ఇంకా నేను ఫీజు కట్టాలి అది
ఏప్రిల్ సెవెన్త్ లాస్ట్ డేట్ కట్టకపోతే
ఉమ్ అబ్బా కడతనమ్మా కడ్తా అప్పట్లోపు ఆ ఆ
ఆ ఇంకా
ఆమె క
ఒకవేళ జూలై లో ఉంటే నీకు ఎగ్జామ్ అది ఏంచేస్తవ్
ఎందుకుంటది జూలైలో, ఉమ్ జూలై లో నే ఎందుకుంటుంది. ఎగ్జామ్స్ ఐపోతేనే అవి స్టార్ట్ ఐతేయ్ కదా అదే మనకు అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయితాయి కదా ఇగ
మనకు మే ట్వంటీ త్రీ అయిపోతయి
ఆ వెంటనే స్టార్ట్ అయిపోతాయి కదా మళ్ళీ గ్యాప్ ఏమి ఉండదు కదా లాస్ట్ టైం కూడా అట్లనే గ్యాప్ ఏం లేదు కదా
ఒకే ఇట్లైతే ప్రాబ్లం లేదు టికెట్లు లేదు బుక్ చేసుకున్నా చెప్పంతే ఊమ్ ఇంగా మాకి ట్వంటీ ఫోర్ ట్రైన్ ఉందంటా మేము ట్వంటీ ఫోర్ కి బుక్ చేసుకుంటాను
హ్మ్ అందరు పోతుర్రు నాక్ పోబుద్దైతుంది
ఆ
అందరు పోతుర్రు నాక్ పోబుద్దైతుంది
ఆ
హ్మ్ ఆ దున్నపోతు అంకుల్ గానికి సాయంత్రం కదా కాలేజ్ వాడేందుకుంటుండు ఆ పాప తో
అంటే ఆమెకు అటెండెన్స్ ఉంది వాడికి కూడా అటెండెన్స్ ఉంది వాళ్ల ఇష్టం కదా
ఉమ్
ఉమ్
ట్టుంది
ఆ హ హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ త థర్టీ సెకండ్స్ ఉంది అంతే ఇంకా టెన్ మినిట్స్ కి అదే కట్ ఐపోతద ఆ
హా మమ్మీ ఆ
ఆ టెన్ మినిట్స్ కి అదే కా ట్ అయిపోతద
లేదమ్మా మనమే చేయాలి నువ్ ఎంస్పైన మాట్లాడుకోవచ్చు రా దాంట్లో ఫోన్
మనిమం టెన్ మినట్సా ఆ
మినిమం ఇగ టెన్ మినిట్స్ మాట్లాడితే మీీ వర్క్ అంటే అప్పు అయిపోయింది అన్నట్ అన్నట్టు అట్లా
ఆహా ఆ మనం టెన్ మినిట్స్ టూ సెక న్స్ వరకు మాట్లాడదాం
హమ్
ఆ
పోయింది బా
అవును కట్ చెత్త
ఆ